హలో హలో
హలో
మ్ చెప్పండి సార్
ఎలా ఉన్నారు మేడమ్ బాగున్నారా
ఆ బాగున్నండి మీరు బాగున్నారా
మ్
ఏం చేస్తున్నారండీ ఆ తిన్నామండి
ఏం చారు మేడం
మాద అండి మాది టామాట చిక్కుడుకాయా అండి మీది
మ్
హు
యా ఎట్లా మీ ఉగాది చాలా జరుపుకున్నారా మేడం మంచిగా
ఆ బానే జరుపుకున్నాం అండి
నేను
ఇంగా ఆ ఫ్యామిలీ తోటి జరుపుకున్నామండి
ఇంగేమి మేము గుడా ఫ్యామిలీతోనే జరుపుకున్నాం మేడం చాలా ఎంజాయ్ జేసాం మేడం
అవునా అండి
ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్ జేసాం
ఆహా ఏంటండీ మరి ఆ రోజు స్పెషల్ మీది
మా ఆరోజు ఆ రోజు మాటన్ దెచ్చుకున్నాం మేడం
అవునా
ఊ
మాది ఆ రోజు మాటనేనండి
ఊహూ
ఇంకా వంట గిట్ల మీ మమ్మీ వాళ్ళే చేస్తారా అం
నేన్ జేసాను మేడం
మీకు వొంటలు గూడా చేయొచ్చా
బా అన్నీ జేయచ్చు మేడం
అవునా మీరే వండు లే అయితే మటన్ కరీ
నేనే వండిన నేనే వండుతా నీనే కోసినా నేనే వండిన ఎలాగ జెస్తామా ఏం కర్రీ గురించి చెప్పాలి మేడం మీకు
మాటిన్ గురించే జెప్పండి చేయెచ్చు అన్నారు గదా
మటను ముందు మంచిగ మటన్ని చాలా మంచిగా కడుగుతా మేడం
ఉ
అయ్యి ఓ గిన్నెల ఇంకా ద ఉప్పు అండ్ ఒ కారం అల్లం పసుపు మసాలాల
ఉ
ఇంత ఆయిలు లాంగాలు ఇంత కొత్తిమీరలు అన్ని కలిపి మిక్సీ పెట్టి ఒక మ్యాగినేట్ జేస్తాం మేడం
ఓ ఓ గంటన్నర ఉంచుతారా అండి అట్లనే
గంట నర్ర వుంచుత మళ్ళీ నువ్వులు ఉంటాయి కదా మేడం నువ్వులు
ఆ
మంచిగ సూపు రావడానికి నువ్వులను మిక్సీ పడతా మేడం ఏ ఏంచి
ఆహ అవునా
ఊమ్ ను వ్వులు మిక్సీ వెట్టి ఒక దగ్గర వెట్టుకుంటా అయ్యి ఇయ్యి మసాలాలు అన్నీ ఏంచి ఒక దగ్గర వెట్టుకుంటా అప్పుడు గిన్నె మీద కట్టల పోయి మీద నువ్వు మేడం నేను చికెన్ కర్రీ మటన్ కర్రీ మటన్ కర్రీ కట్టెల పొయ్యి మీద వండుతనే చాలా టేస్ట్ ఉంటుంది మెడం ఫంక్షన్లో వాళ్ళ దగ్గర మా ఇంటికాడ అన్నీ మేం వొండుతాం మేడం
అవునా
ఊ
ఓకే
ఎట్లా అంటే ముందుగాల ఓ పెద్ద గిన్నె తీసుకుంటా ఒక మొన్న మేము పదిహేను కిలోల మటన్ ఉండినా మేడం నేను మా ఇంటి కడ
ఉమ్
ఉమ్ మీరు ఉండరా మేడం ఎప్పుడన్న పదిహేను కిలోల మా
లేదండి నేను ఎప్పుడైనా వన్ కే చి అంతే నెల మించి ఎప్పుడు ఎక్కువ ఉండలేదు
నేను ఒక పదిహేను కిలోలు వండినా ముందు ఏం చేస్తా అంటే ఒక గిన్నె గిన్నె పోయి మీద పెడతా గిన్నె నేన్ ఏదో మా ఇంటికాడ ఉండు కుంటా మేడం ఫంక్షన్లకు మ ఇంట్ల ఫంక్షన్లకే దోర్